ఆ
హలో
హలో ఇనబర్తుందా
హా ఇన్న పడుతంది
చెప్పు
ఏముంది కాలేజ్ ఎప్పుడు కాలేజ్ ఉందా ఏళ్తున్నావా
లేదు వాళ్ ఇంటి దగ్గరలోని కన్
మీ కాలేజీ లో జాబ్ మేళ ఉందంట కదా
అవులు
ఓకే ఏంటి స్టడీసు ఏంటి డిప్లమా సర్టిఫికేట్ ఏంటి డిప్లమ డిప్లమా సర్టిఫికేట్ పెట్టి డిప్లమా చేస్తున్నావా
లేదు
అవునా
చేతున్
డిప్లమా
హుమ్
జాబ్ మేళా ఆపర్చునిటీస్ అంటే చాలా కంపెనీలు ఉన్నాయి అపోలో ఆ మహేంద్ర టెక్, డివిస్ నెక్స్ట్ ఫార్మా కుడా ఉంది
ఉమ్
ఇలాంటి అన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే సరిపో అయినా చాలా మంది రావట్లేదు వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు చెప్పాం ఇలాగ ఇన్ని కంపెనీలు ఉన్నాయి రావాలి మీరని చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఉమ్
ఇప్పుడు మా ఫైనల్ ఇయర్ వెళ్తారు కదా అక్కడికి
ఆ అవును చాలా మంది వెళ్తారు ఫైనల్ ఇయర్
కుళ్ళు జోక్స్ అవన్నీ
ఆ నేను కూడా వెళ్లాలి వెళ్ళాలి పదకొండున్నరకో, పన్నెండు గంటలకో స్టార్ట్ అవుతుది ఆ జాబ్ మేళ చేయగానే ఆ సో ఎప్పుడు వెళ్తాను నేను ఇప్పుడైతే తొమ్మిది గంటలకు బయలుదేరితే పదకొండున్నర వెళ్తాన అప్పుడు రెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి రెండో అటెండ్ అయ్య మళ్ళ వచ్చేత్త ఏంటనే వచ్చేస్తాను అసలు వెళ్లాలని లేదు మా బాబాయ్ ఏళ్ళమన్నాడు అని చెప్పిసి ఏళ్తున్నాను
ఆహా
పీజీ ఆ హైదరాబాద్ వెళ్తానా
ఉమ్
మీ స్టడీస్ ని మీరు హైదరాబాద్ లో చేద్దాం అనుకున్నారంట
అవును
హా
అవును
మరి ఏమైంది
కాలేజీ లో సార్ ఒప్పుకుంటే
ఉమ్
ఎగ్జామ్స్ కి వెళ్తానా లేదంటే హైదరాబాద్ లో ఇగా కట్టుకుంటాను
డిగ్రీ
డిగిరీ
ఇప్పుడు మీరు వర్కేన్నా చూసుకున్నారా
ఇంకా లేదు. చూసుకోవాలి.
మ్.
మ్.
మంటారుతో సైన్ చేయించుకుంటే అయిపోయిద్దేమో మంటారేవరు
మా మంటారు లక్ష్మణ్ సార్
మ్ మాట్లాడారా మరి
లేదు ఏళ్ళీ మాట్లాడాలి ఒక రోజు
ప్రజెంట్ కాలేజ్ కెళ్ళట్లేదా
లేదు ఖాలీ
డ్ కాస్ట్లి కాలేజీ ఇడుస్తర
మ్ ఎప్పుడో
మ్
కానీ ఇప్పుడు హాస్టల్లో చాలా బాగా దారుణంగా చూతున్నారంట
ఇంకా అన్ని హాస్టల్లో అలానే ఉంటాయనుకో ఏ హాస్టల్లో మరీ స్ట్రిక్ట్ గా ఉంటారా ఇప్పుడు
అవును. ఇప్పుడు టీవీ అని అన్ని పెరిగినాయి కదా మొత్తం ఆల్
మ్. అవును.
మా సీనియర్స్ మా మా జూనియర్స్ బ్లాక్ మెయిల్ చెత్తున్నారన్నమాట
ఓహో
క్యాంటీన్కు కట్టు
మ్మ్.
అని
టీవీ హాల్ ఏంటి ఇప్పుడు టీవీ ఉందా హాస్టల్లో
అవును టీవీ మొత్తం బెడ్స్ హల్ వచ్చినాయి కదా టేబుల్స్
ఆహా
వాట్రు
ఓ
మ్ హాల్ మొత్తం హాస్టలే మారి నువ్వు వెళ్ళు వెళ్తానంటున్నావు కదా ఇంటర్వ్యూకి
ఆ హాస్టల్కి వెళ్ళిన వేస్టే అయినా సీనియర్స్ మిమ్మల్ని ఎందుకు క్యాంటీన్కి వెళ్ళొద్దనడం ఏంటి కాలేజ్ కాలేజ్ అన్నాక క్యాంటీన్ లోకి వెళ్తారు కదా
మ్ నేను హాస్టల్ నుంచి వచ్చాను కదా హాస్టల్ లో ఫ్రెండ్స్ అన్నారనమాట ఒక రోజు కనిపించి ఆ క్యాంటీన్కి పంపించట్లేదు ఇలా సీనియర్స్ అలా ఫోనే ఫోన్ కనిపించిన రూమ్లో రూమ్ బయట కనిపించిన ఫోనేత్ కునే హాస్టల్లోకి వెళ్ళి కట్ చేసేస్తున్నారంట
ఆళ్ళకి అలా కట్ చేస్తే సరిపోను వాళ్ళ సీనియర్స్ ఉన్నప్పుడు
మ్
మా వోళ్ళు అలా ఉంటే సరిపోను.
మ్మ్ హు
చించేత్తున్నారాళ్ళు
చాలా
ఎక్కడ బడితే అక్కడ తిరిగేతున్నారు ఇంకా జూనియర్ సీనియర్ అనేమి లేదు ఇంకా ఎవరికి పర్మిషన్ అడుగుతున్నారో తెలి దు. ఇష్ట మొచ్చినట్టు తిరుగుతున్నారు.
ఉ
హస్టల్ తయారయే
హు
వార్డేన్ లేరు కాబట్టి ఎవరు ఉంటారు ఇప్పుడు మార్నింగు
నజీరక్క మ మార్నింగ్ ఆంటీ
హు
నయిట్ న జరక్
నజీరక్క చూ నజీరకక్క ఉంటే అలా ఎల్ళనివ్వదు
హు మార్నింగ్ అప్పుడప్పుడు ఉంటుంది అంతే రోజు ఉండట్లే
హు హు
నైటు
ఇద్దరేనా స్టాఫు
హ
అలా అడ్జస్ట్ చేసుకుంటున్నారేమో ఒక రోజు వాళ్ళు ఒక రోజు ఇల్లుఅని
ఉమ్
అయినాలు మామూలు ఓవర్ ఆక్షన్స్ కాదు అరుణ ఇప్పుడు ఏంటి మీరు ఎ గ్రూపు బిబీయయా
ఆ బీబీ ఎ
బి బి య్యలే ఏంటి తీసుకున్నావు
బిఎం డిస్టల్ మార్కెటింగ్
ఒకే డిజిటల్ మార్కెటింగ్ లక్ష్మణ్ సార్ నీ అడితే ఇప్పుడు మీ సార్ని అడితే ఇస్తారంటావా పెర్మిషన్
ఇస్తారు అనుకుంటున్నాను
ఒకసారి ఎల్ అడిగాయాల్సింది అడిగేస్తే అయిపోను కదా అంటే తర్వాత మళ్ళీ అడిగితే అప్పుడు వాళ్ళకీ కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి కదా ఫస్ట్ సెమ రాశార
హు
ఆ సెకండ్ సెమ్ కొంచెం ఆయన అడ్జస్ట్ చేస్తారు సార్ లేలా సార్ అని అంటే వాళ్ల అటెండెన్స్ కవర్ చేయడమో లేదంటే ఏదో చెప్పడమో చెప్తడు మళ్ళీ సెకండ్ సెమ్ రాయన్నివ్వరు
అవును
హు ఉందనమాట
హు
లక్ష్మణ్ సార్
లక్ష్మీస ముందు సార్ కాదు కొట్టుకుంటారూ ఆ సారు మళ్ళీ మా అమ్మా హెచ్ ఒ డి మారిపోయారు కదా
ఒకే హా పాండరంగ సార్ పొట్టిగుంటి ఉంటరూ
ఆ పాండు రంగ సారే అప్పుడు ముందు మంట రాస్ సార్ ఈసార్ అప్పుడేమో లక్ష్మణ్ సార్ హెచ్ ఒ డి ముందు లక్ష్మణ్ సార్ ఉండేవారు ఇప్పుడు హెచ్ ఒ డి మారిపోయారు
ఇప్పుడు ఆయన మీ మంటార
బానే చూతార అయినా
ఆ చుతర్ ఫస్ట్ సేమ్ మా వాళ్ళందరికీ అటెండెన్స్ కవర్ చేసి ఇచ్చేసార్
ఉ అలా కవర్ చేసి అయిన అయితే పర్లేదు కొద్దిగ చెప్తే
ఊ
ఉ
ఉ మొన్న అన్నారు ఇలాగ స్టడీ హైదరాబాద్ లో చేస్తాదా అన్నారు అని అన్నారు
ఉహ్మ్
కన్ చెప్పేసి జాబ్ ఎన్న చూసుకున్నారేమో అని అనుకున్నా
ఇంకా లేదు
ఉ
ఉ
డియ్యం అంటార్ మొన్న ఫస్ట్ సేమ్ యూ ఫీజ్ ఎంత కట్టారు
ఫస్ట్ సెమ్ ఆ ఎగ్జామ్ కా లేదంటే కాలేజ్ కా
ఫస్ట్ సెమ్ ఏ ఫీజు ఎగ్జామ్ కి
సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ
సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆన్లైన్ ఆ ఆఫ్లైన్ ఆ
ఆన్లైన్ నే
ఉ
ఆన్లైన్ ఆన్లైన్
ఆన్లైన్ తర్వాత అప్లికేషన్స్ సబ్మిట్ చేశారా ఎగ్జామినేషన్ సెల్ కి
అప్లికేషన్ ఏ కదే చేయలేదు
అన్ని అందులోనే నోటెడ్ అయిపోయినాయా
అదే ఇన్ ఒక పిడిఎఫ్ వచ్చిందన్నమాట అది డౌన్లోడ్ చేసుకుని నెట్లో గిన్ జిరాక్స్ తీయించేసు
ఓహో అది మళ్ళీ ఇవ్వాలా
ఆ మెంటార్ కివ్వాలి.
ఫీజు కట్టినట్టు ఫీజు అని మా ఆధర్ కార్డు ఉ ఒక ఫ్లామ్ ఇచ్చారు అది ఫిల్ అప్ చేసి ఇమ్మన్నార్
ఆ ఆ ఆధార్ కార్డ్ ఆ ఫామ్ త్ టెన్త్ మార్క్ లిస్ట్ ఊ
ఊ
ఫోటో
అపార్ ఐడి
హా అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మాండేటరీ థింగ్స్ అన్నీను ఇంతకు ముందు ప్లీజ్ రిసిప్ట్ ఇ అన్ని అటాచ్ చేసేవారు ఇప్పుడు ఫీజు రిసిప్ట్ ఉ కాకపోయినా ఆన్లైన్ మోడ్ ఆఫ్ పేమెంట్ అయినా సరే అన్నీ అటాచ్ చేసి ఏమ్మన్నారు దాన్ ఇది ప్రింట్ తీయించుకుని
అవును
అలా ఉంది అయితే అరణ అడిగటే బాగా చదువుకో అంత ప్రోగ్రెస్ అయినా ఉంది ఊ
ఆ
సరే సరే ఉంటా ఆయితే.
ఉ